హలో
నమస్కారం అండి
నమ
ఏం చేస్తున్నారండి హలో
బాగున్నారా అండి తిన్నరా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్న అండీ గట్టిగా మాట్లాడండి
తిన్నారా
ఆ తిన్నా మండి మీరు
ఆ తిన్నా నండి ఇప్పుడే
ఓకే ఓకే చెప్పండి ఏమి డిస్కస్ చేద్దాం టాపిక్స్
టాపిక్ ఏమున్నాయి క్యాజువల్ గా న్యూస్ నడుస్తున్నది కదా వార్ రూమ్ గురించి ఉమ్ ఈ గ్యాస్ అనేది వస్తు వస్తుందంటారా ఇప్పుడు
గ్యాస్ అనేది పబ్లిక్ అంటే గ్యాస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాబ్లం లేదు డొమెస్టిక్ పర్ పస్ ఆ కమర్షియల్ ఇవ్వట్లేదు
కమర్షియల్ ఇవ్వట్లేదు డొమె కూడా ఇప్పుడు బాగా షార్టేజ్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ మన చాలా ఊర్లలో ఇప్పుడు దాని గురించి చాలా గొడవలై తున్నాయి కదా గ్యాస్ గురించి కూడా గ్యాస్ గోదాంల దగ్గర పోయి అందరూ నిలబడితే ఫస్ట్ బుక్ చేసిన వాళ్ళకు వస్తలేదట
ఆ
జస్ట్ ఫస్ట్ ఇప్పుడే న్యూస్ తెచ్చింది ఫస్ట్ బుక్ చేసిన వాళ్ళకు గ్యాస్ వస్తలేదు మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం
ఏం లేదు అది కూలర్ సౌండ్ వస్తుందేమో
ఓకే ఫస్ట్ బుక్ చేసిన వాళ్ళకు గ్యాస్ దొరుకుతలేదని గొడవ గొడవ చేస్తున్నని ఎప్పుడే వ్యూస్ వచ్చిందండి ఊ
అయితే నాకు తెలిసి అది ఎందుకు అలా అవుతు అతుంది అని అంటే అందరు ప్యానిక్ అయిపోయి ఆల్రెడీ సిలిండర్ ఇప్పుడే వచ్చినా ని మళ్ళీ ఇంకోటి ఖాళీ ఉంటే అది కూడా బుక్ చేసుకని అది కూడా తెచ్చుకుంటున్నారు
ఇప్పుడు మనకు ఉ మనకి ఇండియాలో ఇప్పుడు సరిపోయేంత ట్వంటీ డేస్ వచ్చే అంతనే గ్యాస్ పెట్రోల్ ఉన్నదట అంటే ఇప్పుడు ఫస్ట్ కొంతమందికి మాత్రమే దొరికే అవకాశం ఉన్నాట గ్యాస్
అవునా
కొంతమందికి మాత్రమే దొరికే అవకాశం ఉన్నా టే యే ఈ పెట్రోల్ అంటే ఇంకా వచ్చేందుకు ఛాన్సెస్ ఉన్నది గాని వేరే రూట్ నుంచి ఎక్కడ నుంచి అయినా అదర్ కంట్రీ నుంచి పెట్రోల్ డిజిల్లా చ్చ ఛాన్సెస్ ఉన్నది కానీ గ్యాస్ మాత్రం ఇం
ఓకే
ఈ వారు తక్కువ అయినా గానీ ఒక త్రీ మంత్స్ వరకు మాత్రం కమ్మా వచ్చే అవకాశం లేదట
నా ప్రొడక్షన్ ఆఫీసరా
ప్రొడక్షన్ ఆఫీసర్ వచ్చను కదా అది వాళ్ళ కంపెనీ అది ఏమైనా ఉంటది కదా అక్కడ రిఫైనరీ మన రిఫైనరీ ఉంటది కదా ఖతర్లా ప్లస్ ఖతర్లా అంటే అదిగా ఇరాన్ లాకు అటు మొత్తం ఏంటంటే వారు వల్ల మిసైల్స్ చేసి మొత్తము ఉ డ్యామేజ్ చేసింది కదా అవి ఇప్పుడు మంచి మగా మొత్తం రెడీ చేయాలంటే అంటే మంత్స్ కూడా పట్టొచ్చు ఎన్నో మనుసు పడుతు తెలివది
చూడ పడుత అంటూ త్రీ ఇ
ఆ మన్సు కూడా ఒక టచ్బ ఇయర్స్ బాగా డా మే జ్ అయిందని ఇయర్స్ పడ్తది కొంచెం డామేజ్ తన్ననికి కొంచెం మంత్స్ బట్టి ర రెడీ చేసినా గానీ మనకు వచ్చే అవకాశం మాత్రం చాలా తక్కువ
ఓకే అండి
ఇప్పుడు ఎలా అంటున్నారు అంటే బాగా అంటే బాగా ఇప్పుడు షార్టేజ్ ఒక లాక్డౌన్ లెక్క అయిపోతుందని మోడీ చెప్తున్నారు కదా న్యూస్ లో లాక్డౌన్ టైమ్ లో షార్టెజ్ ఏయిప్ప ప్రతో కటి ఇప్పుడు అలా అవే ఆ అయే అవకాశం ఉందట
టైం లో ఇంట్లో ఉ అ ఎవన్న సిరెండర్ క ప్రాబ్లమ్ రాలేదు అప్పుడు అన్నీ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని ఓపెన్ అయ్యి నడిచినాయి
ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు చూసింది కదా డీజిల్ కూడా ఇప్పుడు దొరుక్ తలేదు ఒన్లీ పె పెట్రోలే దొరుకుతుంది కదా
ఆ డీజిల్ షార్టేజ్ ఏమి లేదు గాని వాళ్ అది దగ్గర ఇప్పుడు ఒక ఇంత ముందు వన్ లీటర్ రెండు లీటర్ పోయించుకునే వాళ్ళు ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయిస్కుంటున్నారు
ఆ ప్లెస్ ఏందంటే ఇప్పుడు స్పేర్ల క్యాన్ లల్లా నింపుకొని పెట్టుకుంటున్నారు
ఆ అదే అట్లాంటి అట్లాంటి చేయడం వల్లే ఏమైతే తొందరగా అయిపోతుంది అంటే అక్కడ నుంచి రావడానికి టైం పడుతుంది కదా ఏది మన ట్యాంకర్ రావాలి వెయ్యాలి అంటే టైం పడుతది కదా ఇక్కడా తొందరగా కంప్ తొందరగా అయి పోతాంది ఆ ట్యాంకర్ వచ్చ వచ్చి ఫిల్ చేసే వరకి అంత టైమ్ల నో స్టాక్ అని పెడుతున్నారు అట్లా
ఆ ఒక్కేక్కే హైదరాబాద్ లో చాలా మంది దొరుకతలేదని ఆఫీస్ కు వెళ్ళడం మానేస్తున్నారు బస్సులల్లా వెళ్తున్నారు ఆ మెట్రోలో వెళ్తున్నారు పెట్రోల్ దొరుక గా టూ టూ అవర్ త్రీ త్రీ అవర్స్ పంప్ ల కాడ వెయిటింగ్ ఉన్నది వాళ్ళకు
అ అయిన ఈవి వెహికల్స్కే బాగా డిమాండ్ అండి దీపాళ్ల
ఆ ఆ
ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ వెహికల్కి
ఆ డిమాండ్ బాగా పెరుగుతది
త్రీ స్టౌస్ ఉంటే ఇండక్షన్ స్టౌస్ అయిగుడా అవిగూడ బాగా డిమాండ్ పెరుగుతున్నాయిప్పుడు
ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అది ఎట్లా అంటే ఇప్పుడు ఏమవుతదో ఎలా అయితొ అని ఫస్ట్ కొనిపెట్టుకుంటున్నారు అది అది కూడా నొస్టాక్ అని నో స్టాక్ అయిపోతుందిని అనిపిస్తుంది
అది కూడా రేట్ లో వెరగిపోయినాయి త్రీ థౌసండ్ ఉన్నది ఇప్పుడు ఫోర్ థౌసండ్ అయిందిట ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రట్ల విజయశ్రీరావు వాటివి కూడా
వాటి కూడా పెంచేసిండు అవునవును ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కరెంట్ అంటే మనకు అవైలబుల్గా ఎప్పుడు ఉంటుది కదా
అవును
ఒక్కటి ఒక్కటొక్కటిొక్కటొ ఒకటి ప్రాబ్లమ్ వస్తూనే ఉన్నది దేనికైనా కాగానీ వన్ మంత్లోనే ఇన్ని గరం బాగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి వన్ మంతంత్ నుంచి నడుస్తుంది ఇప్పుడు వారి ఇది అయినా కాని ప్రతి ఒక్క చోటులలా పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి మన ఇక్కడ ఇండియాలోనే తక్కువ
ఇండిలానే పెంచలేదుదా మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి పెంచలేదు
రిజర్వస్ ఉన్నాయి అంటే అవి రిజర్వస్ అ ఒక ట్వంటీ డేస్ సరిపోయంత రిజర్ట్స్ ఉన్నాయట
నేనున దగ్గర సిక్స్టీ డేస్ వరకు ఉన్నాయి పెట్రోల్ డీజిల్కి ఏ ప్రాబ్లమ్
ఎల్పిజి ఎల్పిజి అనేది మాత్రం బాగా కష్టం గాని పెట్రోల్ కే అంటున్నారు ప్రాబ్లం పెట్రోల్ డీజిల్ కే బాగా ప్రాబ్లం అవుతది ట్వంట డేస్ సరిపో అంతా అంటే చెప్తారు అట్లానే ఉంటది కావచ్చు స్టాక్ కానీ కాకపోతే ఆ మొత్తం ఒకసారి నో స్తా కాని అన్నిటి అన్ని చుట్ట ఇలలా నోస్తాకని చెప్పి ఇప్పుడు రేటు పెంచి తీస్తారు మెల్లగా పంపిస్తారు మెల్లమెెల్లగా కదా
అదే వేరే కంట్రీ నుంచి తీసుకోవాలి ఇండియా ఎల్పిజీ లేదంటే కష్టమైపోతుంది
వేరే కంట్రీ అంటే ఎల్పిజీ అంటే ఎటున్నది ఇంకా వేరే కంట్రీ
ఇవి రష్యా దగ్గర చైనా దగ్గర ఇ ఉంటాయిన్న
ఆ అటున్నది కాని కాస్ట్ బాగావుతుదిట కదా అటు
అస్ట్లుగా అంతే గవర్నమెంట్ గవర్నమెంట్ బేర ఎస్తది
ఆ ఎల్పిజి మనకు ఇండియాలో కూడా ఇ వెళ్తుది కదా గ్యాస్ మనకు
ఇయ్యాల లొల్లి అయింది పిజి కాదు అది ఈ ఎల్పిజి గ్యాస్ ఎల్నే నా గాల్ అది మీది ఎప్పుడోస్తాదంటే
హ్మ్మ్
డీజిల్ ఆయిల్ ని ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ తీస్తారు గదా ఆ ఆయిల్ ని కొంచెం టెంపరేచర్లో డీల్ టే హిట్ చేస్తే పెట్రోల్ వస్తది, కో ఇంకే ఎక్కువ టెంపరేచర్ లో హిట్ చేస్తే డీజిల్ వస్తది, ఇంకెక్కువ టెంపరేచర్ తో హీట్ చేస్తే. స కిరోసిన్ వత్తది ఇంకేక్కువ టెంపరేచర్ తోని హిట్ చేస్తే ఎల్పిజి వస్తా తై
అవునా ఈ గ్యాచ్ అనేది గ్యాచ్ అనేది డైరెక్ట్ గా వాటర్ లో కలిపి సము దూరం ను చి తీస్తారంట గదా అవి దాన్ని ఎ ల్పి పిజీ గాదు దాన్ని సైకిలింగ్ చేసి చేసి చేసి లాస్ట్గా ఏంటంటే ఒక ఆవిరి అనేది అయి మనకు ఈ ఎల్పిజి గ్యాస్ రెడీ అయితది అట
మనక వచ్చేది ఎల్పిజిగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కదా పెట్రోల్ పెట్రో రో మనది మన గ్యాసు మన వంట గ్యాస్ అనేది లిక్విడ్ ఎల్పిజి కదా సిఎన్జి గానీ పిఎన్జి గాని అవి వేరు అనమాట
అవి వేరే అవును ఆ సిఎన్జి అని బండ్లలా పెట్టేటి ఆ అదే అది
ఇదేమో లిక్విడ్ లిక్విడ్ పెట్ పెట్రోలియం గ్యాస్ గదా సిబి
అవును అవును అయితే అండ్లా నుంచే దీనికి ప్రాసెస్ ఏమో చేస్తారట ప్రాసెస్ చేస్తే మనకు ఎల్పిజి వస్తా అని ఇప్పుడే న్యూస్ లో చూసాను నేను అది ఎట్లా వెళ్తది ఏ అనేది కొంచెం దాని గురించి చూశాను అన్నట్టు
ఛార్జ్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆయిల్ నుంచే వస్తది అన్నాట అట్లా
అదే ఆయిల్ నుంచి వస్తాది
గ్యాస్ నుంచి రాల డైరెక్ట్ గ్యాస్ రాదన్నట్టు ఆయిల్ ని ప్రాసెస్ చేస్తే ఎల్పిజీ అయితద్
ఓం ఆయిల్ ఉంటదంటా అందులో ఆయిల్ అవి ఎట్లా అంటే మనం ఫిల్టర్ చేస్తే ఎట్ల అయితదో అట్లా చేస్తే అయితదటా. హ్
చూడాలి ఏం జరుగుతదో ఇంకా వార్ ఇంకా కంప్లీట్ గా స్టాప్ అయితే అవలే కొంచెం తగ్గింది.
తగ్గింది కానీ ఇప్పుడు ట్రంపు ట్రంప్ అం టుంన్నడటా వార్ ని కండిషన్లు పెట్టి వారు ఆపేయాలని అంటున్నడటా. ఆ కండిషన్ కు ఇరాన్ అనేది యాక్సెప్ట్ చేస్తలేడు ఇరాన్. ఎందుకంటే వాళ్ళకు సో బాగా ఇట్లా డ్యామేజ్ జ్ అయినయి కదా వాళ్ళవి కూడా హ్ ప్రాప్
ఇన్ఫ్రాస్ట్రక్చరే డ్యామేజ్ అయిపోయింది మొత్తం.
స్ట్రక్చరు కంపెనీస్ బాగా డ్యామేజ్ అయినయి కదా దాని గురించి ఒప్పుకుంటలేరు.
ఇరాన్ కూడా చాలా డ్యామేజ్ చేసింది సౌదీ, కత్తర్ది, బెరన్, ఆ యుఏఈ ఇవన్నిటి మీద దుబాయ్
అవును దుబాయ్లా వాళ్ళ యుయుఎస్ ఏదైతే బేసెస్ ఉంటయి కదా హ్ దాని మీద అటాక్ చేస్
దాని మీద వేసింది మళ్ళీ ఎ ఎయిర్పోర్ట్స్ మీద కూడా అటాక్ చేసింది ఇరాన్. అందుకే ఇప్పుడు దుబాయ్ ఎవరు ఎల
అవునవును ఆగిపోయినయి కదా మొత్తం ప్ల ఓకే ఓకే ఓకే ఒకే ఒ థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాంక్యూ థ్యాం సరే అండి.